హలో
హలో
ఎవరండి
తిన్నారా
ఆ తిన్నామండి
ఆహో
మ్మ్
ఏం చేస్తున్నవ్ ఎక్కడున్నవు
నేనా ఇక హైదరాబాద్ లో ఉన్నర
ఇంట్లోనేనా ఆహా
ఇంట్లో ఉన్నా నేన్
ఆహా
మీరక్కడాండి
ఇంకేంటి ఏమంటున్నారు మరి మీ ఫ్రెండ్స్
ఏం కొనలే అవునా నేను ఫ్రెండ్స్ ఏమంటారండి ఆఫీసు లో ఉన్నా కదా
ఊ ఊ ఏంటి ఏం చేస్తున్న మరి మీ ఫ్ ఫ్రెండ్స్ తో
ఏంటండి హలో
హలోంటానా తిన్న వాంటనా
ఆ తిన్నానండి మీరు తిన్నారు కదా
ఊ
హలో మీరు తిన్నారాండి ఎగ్ కర్రీ అండి కొంచెం బాగా బాయల్డ్ చేసే లు చేసే వండినం హ
ఆ
ఏంబ్ ఏమైన్ది
హలో
ఆ చెప్పండి
హలో
ఆ చెప్పండి
ఒకసారి మొబైల్ చూసి చూసుకోవా
చూశానండి
అదేదో సౌండ్ వస్తుంటే ఒకసారి చూసుకోమని చెప్పిన
తిదు తిన్నారా మీరు తిన్నారా
ఆ తిన్నర నువు తిన్నవా
ఆ నేను కూడా తిన్ తిన్నరా
ఊ కింద ఇప్పుడే వచ్చింది మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది పుట్టి ఆమె పుట్టమే ఉంటది ఇగ
ఆ ఆమేన ఓకే
ఆ వచ్చింది ఇగ ఆమెకు ఆకలి ఐతంది నేనే ఏం తినకుండా టీ కూడా తాగకుండా వచ్చినా అంటే ఇక టూ ఎగ్స్ తెచ్చి కర్రీ చేస్తే తిని పోయింది
అవునా
ఊ మరి అప్పటి నుంచి బిజీగా ఉన్నావా అప్పటి నుండి
ఆ లేదు రా చూసాను నేను వచ్చినాను నేను ఆల్రెడీ ఇంటి అంటే అంత ఏదో కలవంగానే అయిపోయింది అని చెప్పి పట్టి అట్ల నాకు తెలుసు కదా అవన్ని అంటారు కదా మీరు ఆ లే వొచ్ వచ్చి చూసాను నేను ఉన్నారు అని తెలిసి లైట్ తీసుకున్నా కొంచెం బాధ అనిపించిది అంటే ఏందంటే ఏదో తొందర పెట్ పెట్టి మళ్ళీ అక్కడికి పోయి ఉన్నా అంటే తొందర పెడితే ఇంటికె వెళ్ళిపోవాలి
ఇంటికే కదా వచ్చింది
ప్చ్ ఆహాహా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి
లేదు అప్పటికి కూడా మా చిన్నమామయ్య ఉంటాడు కద నే మా మా మామయ్య కూడా అడిగిండ అంట మా శ్రావణ్ణి ఏరీ రా వీళ్లు బా ఏర్రా వీళ్లు లాక్ వేసుకొని పోయిర్రు అని అంటే ఏమో నాకు తెలవదు డాడీ అని వాళ్ళ తమ్ముడు పోయిండు అటు ఇగా అయితే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చినాక వాళ్ళ డాడీ అడుగుతాండట ఎటు పోయిర్రు అని అయితే నేను ఎప్పుడో వచ్చేసినా నేను ఎప్పుడో వచ్చేసినా మామయ్య ఆమెనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పిన
ఆహా
ఉమ్ ఇది జరిగింది
అదే సరే ఓకేలే పర్లే ఫ్రీ అయినలేరా
ఉమ్ ఉమ్
చాలు అంటే ఆ అంటే ఇప్పుడు ఓకే నువ్వు ఇప్పుడు ఇంత ముందు మనం మాట్లాడుకునేది ఉన్నదిగా
ఉమ్
అదే అగ్రిమెంట్ ఇంగ మనకు
ఏం కర్రీ
కర్రీ అదే ఎగ్గురే కొంచెం కిందికి మిందికి వేసి
ఉహూ ఎక్కడున్నారు ఎవరెవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఉన్నారా
ఫ్రెండ్స్ ఎవ్వరు లేడు ఒక తమ్ముడు ఉన్నాడు పేరు చెప్పొద్దులే కానీ తమ్ముడు ఉన్నాడు
ఓకే అబ్బా
ఉమ్ ఉహూ ఉమ్
ఉహుం ఇంకేంటి విశేషాలు ఆమెకు ఎందుకు చెప్పినావ్ అ సలు
ఆమెకా ఆమెకు ఇక నా నాకు నచ్చలే కానీ జెన్యూన్ పర్సన్ డైరె క్టు నేను పోయి చెప్పంగానే ఇలా నేను సైగ చేసినా నువ్వు పో లోపలికి ఇట్లా అనగానే నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా అని చెప్పి అప్పుడు తప్పయింది అది తెలవక చెప్పిన నేను అస్సలు భయపడక అని చెప్పు నేను అట్లా దుర్మ అంటే నేను అట్లా చేసేదాన్ని కాదు నేను ఇక్కడ చేసేది మీకు తెలుసు అన్ని మీరు చూస్తూనే ఉం టారు మీరు ఎప్పుడు నన్ని ఇబ్బంది పెట్టలేదు అంటే నేను ఇక ఆ రోజు తాగి యాడికాడికో వద్దాం అనుకున్నా బజారులో ఇక ఎదురుంగ అది కూడా అ నే ఇట్లా చేత్తను అని తెలిసింది నాకు మా అమ్మ వద్ద అన్నది పోనీలే ఎవరి పాప వాళ్ళకి అన్నద అని చెప్పి ఆగిన లేకుంటే ఆయనే మీకు కలువు అని చెప్పిన డైరెక్ట్ చెప్పిన చీ చీ నాకు అసలు తెలవ
ఏమో అదంతా ఎందుకులేగానీ ఇక చెప్పడం అందుకుని నాకు అసలు పర్సనల్ గా నచ్చలేదు అదే మళ్ళీ ఐల్ అ ఇంకొకటి ఏంటి అంటే విను ఇంకొకటి ఏంటి అం టే మనం వచ్చేస మేము వెళ్ళే వరకు వచ్చే వరకు ఆమె అక్కడే ఉంది తెలుసా అంటే అది ఎంత కావాల అని చేసింది
కావాలని కాదు వాళ్ళ ఇంట్లో వేడి రేకులవి ఉండలేరు వాళ్ళ ఇంట్లే మా ఇంట్ ట్లో కూడా ఒకప్పుడు మేము ఒక బకెట్ లో నిలబడితే బకెట్ నిండేది అంత చెమట వస్తుది సేమ్ వాళ్ళు ఇల్లు అదే పరిస్థితి కాబట్టి నేను వెళ్తా రమ్మను అని కూడా అన్నది తను వెళ్ళిపోయింది మళ్ళీ మీరు రావడం లేట్ అయింది కాబట్టి చె ఆ అందుకని ఇప్పుడు నీకు అర్థం కాట్లే మా బజార్ అల్లుడు అయనే అరే మా బజార్ అల్లుడే మేము వాయిళ ఇట్లా ఇట్లాంటి కథలు పడితే మేము ఎందుకు ఊకుంటాం అల్లుడు రాడుగా బజార్ కు లోట్లు పలుగుతాయి
హ
అందుకనే చెప్పినాం అంత ఈజీయ మన
ఈజీ అది పక్కన పెడితే అసలు చెప్పడం కరెక్ట్ కాద అనిపించింది నాకు
నేను ఒకదే అంటే ఒక్కరే వస్తురు వాళ్ళు ఇక్కడ ఏదో వ్యభిచారం చేద్దడానికి వస్తారు అన్నట్టు కాకుండా ఫ్రెండ్స్ వస్తుంరు మాట్లాడడానికే
హ
హైలెట్ ఏంటంటే మీకంటే ముం అ మీ ఫ్రెండ్ వచ్చారు
ఫ్రెండ్ వచ్చింది
ఆ
చూసిందా అప్పుడు ఇది ఇది వచ్చినప్పుడు ఆమె చూసిందా ఇది
ఇద్దరం మాట్లాడుకుంటాంటనే మీ ఫ్రెండ్ వచ్చిండే
ఓకే నీ దగ్గరికి వచింది
ఆ మీ ఇద్దరం మాట్లాడుతున్నావు అప్పుడు పక్కపక్కన ఉన్నావు నేను ఆమె నువ్వు అన్న పర్సను పక్కపక్కన ఉన్నావు అప్పుడు మీ ఫ్రెండ్ వచ్చింది చూసి నవ్వుతాంది ఆ అట్లా ఇప్పుడు నేను అందుకేని అంత ఈజీగా అని చెప్పను నేను నేను మనిషిని నాకు కూడా తెలుసురా
ఉహ్మ్ ఉహ్మ్ ఎక్కడున్నారు మరి ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నారా అంటే డై కూర్చునడిచలే కిందా ఆఫీస్ లో ఉన్నావు కదా ఉ
అదే ఆఫీస్ ముందు చెట్లున్నాయిగా
ఉహ్మ్
ఉ అక్కడ
అ
ఏమో అండి ఇప్పుడిప్పుడే లైఫ్ బాగుంది కొంచెం మీ లైఫ్ ఎలా ఉంది
బావుంది
ఏమున్నా మీరు చెప్పిందే కరెక్ట్ అండి
అంటే
అంటే మీరు అన్నారు కదా అంటే అన్ని ఆలోచించాలి ఫ్యామిలీ
అ
కానీ కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదండి అవే కొంచెం బాధ అవుతాయి అంతే
మీ బిడ్డ ఇక్కడే ఉంటాందా
ఆ ఇక్కడే అండి
ఇడనే చదువుతుండా ఇంకా
ఆ ఇక్కడే రా
ఆ కనపడట్లే అసలు
ఏమో రా నేను ఇక్కడ నేను ఉండను కదా నాకెం తెలుస్తది
ఉహ్మ్
అ
ఆహా అసలు స్కూల్కి వెళ్ వెళ్తుందా లేకపోతే మీ బ్రో వాళ్ళ దగ్గర ఉంటాందేమో అనుకున్నా
లేదు లేదు రా స్కూల్ కెళ్తది
మాయన్న వాళ్ళ దగ్గర ఉంటా అన్నది అవునా ఏ క్లాసు
తెల్వదురా
ఆ
సెవంత్ అనుకుంట్రా
ఏం పిరిపించా
ఆ జంపింగ్ ఇంక ఏముంటారు అక్కడ ఇక్కడ ఆఫీసు ఇది ఇది అయి
ఆహా
ఉమ్
మేమ్ ఇంకొక త్రీ ఇయర్స్ అయితే టెన్త్ అయిపోతే టెన్త్ అయిపోయినంక అంత ఏం ఉండదులే ఇగ ఇం
ఇంగా అప్పటి వరకేం చూడంరా మ్యారేజ్ చేసే మ్యారేజ్ జేసేస్తా మ్యారేజ్ జేసేస్తా
ఎత్తుకో
ఆల్రెడీ ఆ దానికి సపరేట్ ట్వంటీ ల్యాక్స్ ఆల్రెడీ పక్కకి పెట్టాం హలో ఉమ్ ఆల్రెడీ ట్వంటీ ఎయిటీన్ లాక్స్ ఎయిటీన్ లాక్స్ ఆల్రెడీ పొలం ఉంది ఇంకా వాళ్ళకు వాళ్ళకి అక్కడ ఆ మాది వేరే ఊర్లే అది చె పేరు చెప్పదు కాని అక్కడ ఒక ఊర్లో వాళ్ళకు అంటే వన్ ఎకరా ఉంది అక్కడ దాని డెబ్బై ఎనభై లక్షలు పోతది అది వరంగల్
ఆ ఏంది ఇంటర్ ఒకటి జేపిస్తే దేనికోదానికి ఉంటది గా చదివినోళ్ళు ఏం బాగుపడలే గానీ
అవును గదా అంటే చదివివ్వాలని కునే టోళ్ళని గూడా బాగుపడనీయ కుండా చేసినోళ్ళు గూడా ఉంటరు గదరా
ఆ నీలాంటోళ్ళు అవును నా నీవల్లనే అమ్మాయి స్టడీ బోయింది అంతా ఎందుకు నీ వల్ల నా చదువు గూడా బోయింది అనుకో
అంటే చదువు పోవడం చదువు పోతే పోవచ్చు ప్రాణం పోవద్దు అదొక్కటే మనం అదృష్టంగా భావించాలి ఏంటంటే చదువు పోతే ఏం గాదు బతుకోచ్చు ఎట్లైనా బతుకోచ్చు ఈ రోజు చదువుకున్నోడే బతకట్లేదు చదువులేనోడే హ్యాపీగా బతుకు చదువు లేనోడే ఈ రోజు మనకు బిల్ గ్రేట్స్ అంటే ప్రపంచంలో ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ చదువుకోనోళ్ళే కానీ అసలు ప్రాణమే బోతే కష్టం అట్లా మన వల్ల చదువుబోయినా హ్యాపీ‌ యే కానీ ఆహా మామూలుగా అదే హ లేదురా మామూలుగా మా మామూలుగా జెప్తున్నారా నే అంతే వేరే ఏం లేదు అంటే లైఫ్ లో ఎందుకురా వైయ్